ఆ ఎలా ఉన్నారంండి
ఉమ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మంచిగున్నామండి ఏం చేస్తున్నారు
నేనా ఏం చేయట్లేదండి పని అయిపోయింది ప్రజెంట్ అ కాలిగె కూర్చున్నాను
అవునా అండి తిన్నారా
ఉమ్ తినేసామండి మీర్ దిన్నారా
ఆ తిన్నామండి
కాలేజీకి ఎళ్లేసి వచ్చారా
ఇందాకే వచ్చాం
కాలేజ్
మాకా నైన్ టు ఫోర్ అండి
ఉహుం
హుం
ఏం చదువుతున్నారండి మీరిప్పుడు
బీటెక్ చదువుతున్నాము
ఉహు
ఉమ్ ఇంకేంటండి ఏ ఎమ్ ఎల్
సిఎస్సి ఆ
అవునండి తెలుసా అండి ఏమైనా సిఎస్సి ఏఎంఎల్ గురించి
సిఎస్సి గురించి తెలుసు కాని సిఎస్సి ఎంఎల్ అంటే తెలియదు అండి
అవునా ఇప్పుడు అదే ట్రెండ్ అవుతు ంది కదానండి ఏ ఎం అండ్ మిషన్ లర్నింగ్ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ అ మిన్
ఓకే ఏ ఐ అత్తే ఎల్ మిషన్ లెర్నింగ అండి ఓకే అండి ఆహా బాగా చదువుతున్నారండి మరి
ఆ మంచిగ్ చదువుతున్నాము
ఉహుం ఏ ఇయరండి ఇప్పుడు
మేమ ఫోర్త్ ఇయర్ అండి
ఓహో ఫైనల్ ఇయరా
హ
వస్తాయా మరి మీ కాలేజ్ కి క్యాంపస్ ఇంటర్వ్యూస్
వస్తాయండి పర్లే కొంచెం
ఉహ్మ్
హుం ఏదో ఇప్పుడున్న సిచ్యువేషన్ బయట డిమాండ్ చాలా ఉంది కదండండి అసల్ జాబ్సే రావట్లేదు
ఉ అవును
ఉం కొంచెం కష్టంగానే ఉం కాకపోతే వీ హవ్ ఇది ఏమీ ట్రై చేయలా మన
అవును మన ప్రయత్నం మనమే చేయాలి లేగాని ఉమ్ అదదే ఈసారి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయేమో గదా
ఆ ప్రాజెక్ట్ ఉంటందండి ఆ మన ఇష్టము కాకపోతే మనమే కొన్ని రియల్ వల్డ్ ప్రాజెక్ట్స్ ని బుల్ చేయాలి ఆ వాటితో పాటు ఒక ఇంటర్న్షిప్ ఉంటదండి
ఉమ్ అదే అదే ఏదనా కంపెనిస్ స్లోగాని ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేస్తారూ కదా ఫస్ట్
ఆ అవునండి ఉచ్ ఇంటర్న్షిప్ అంటే అదంతా అవసరం లేదు కానీ ఉచ్ కాలే ఖచ్చితంగా ఒక ఇంటర్న్షిప్ అయితే చేయాలండి ఉచ్ అంటే ఇప్పుడు క్రెడిట్ ట్రాన్స్ ఫర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా దాని కోసం చవల చి చేయ్యాలండి
ఒకే మీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగ్ కూడా ఉంటది కదా
ఆ
ఉమ్
అందుకోసం చేయాలి ఉమ్ ఉమ్ ఇంకేంటండి ఏం తిన్నారు
ఆ మేము ఈరోజు క్యాబేజీ చేసానండి ఆ రైస్ క్యాబేజీ పెరుగు తిన్నం ఉమ్ మంచిగానే వచ్చిందండి ఆ ఆ అదే గ్రేవీ పెట్టకుండా జస్ట్ నార్మల్ ఫ్రై లాగా చేస్తాను
ఉమ్
ఉమ్ జస్ట్ ఆయిల్ ఏసి పోయిరంపు ఉంటది కదా ఆవ్ వాలు జీలకర్ర కరివేపాకు వేసి అవి వేగాక కొంచెం శెనగ పప్పు వేస్తాను
అమ్
ఇంకా అది వేగాక కట్ చేసిన క్యాబేజ్ వేస్తాను
ఉమ్
ఉమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మగి పోతది మంచిగా ఉడుకుతది
అవునవునండి
చకా ఉప్పు కారం ఇంకా మసాలాలు ఉంటాయి కదా మసాలాలు వేసి మళ్ళీ కాసేపు మగ్గించిన తర్వాత కొత్తిమీర పుదీనా
ఉమ్ హు మంచిగా ఉంటంది కదానండి
ఉమ్ మంచిగా ఉంటది కొందరు టమాటా వేసి కూడా వండుతారు బట్ నాకెందుకో అది నచ్చదనమాట అసల్ తినలేను సో అందుకనేసి నేను ఇలానే చేసుకుంటాను ఇగా
ఉమ్
ఉమ్ అసలు అన్నంలోకి తినాలనిపించదు క్యాబేజీ
అవునండి
ఆ అ ఏదో ఒ పూటకి నైట్ చపాతి అట్లా చేసుకునేది అనేసి
ఉమ్
ఆ ఇగ వండేసుకున్నాం అంతే ఇగ
ఉమ్ మంచిగుంటది లేండి
ఉమ్ హు అంతే అన్ని కూరగాయలతో పాటు ఇది ఒకటి తినేయడం అంతే
ఉమ్
మ్ మీరు తింటారా అండి అన్ని కూర్
ఆ నేను మంచిక్కి తింటానండి మీకీ చికెన్ చేయడం వచ్చా అండి
అ అండి ఆ చేస్తానండి చికెను ఉమ్ చేస్తాను
ఎలా చేస్తారు
ఫస్ట్ చికెన్ తీసుకున్న తర్వాత మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి మన డ్రింకింగ్ వాటర్ ఆ వాష్ చేసుకున్న తర్వాత ఇక సేమ్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కొంచం పెరుగు ఆ ఆ ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీల్చ కట్ చేసి వయాలన్నమాట ప పిచ్చిమిర్చి మధ్యలోకి చి చ్చి వేస్తే బాగుంటది కరివే కరివేపాకు కాదు కొత్తిమీరా పుదీనా కొంచం లిమి మన లెమన్ నిమ్మరసం అనమాట ఒక టీ స్పూన్ అంతా
ఓకే
చికెన్ లో వేసేసి నీట్ గా కడిగిన చికెన్ లో వేసి కలిపి ఒక గంట సేపు పు మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట
ఓకే
అలా చేస్తే ఏమవుతుందంటే ఉప్పు కారాలు మంచిగా ముక్కకి పడతాయి అన్నమాట
అవునవునండి
ఉమ్ ఒక అట్లా వన్ అవర్ ఉంచిన తర్వాత ఒక అంటే మన చేసుకునే దాన్ని బట్టి ఒక హాఫ్ కేజీ అనుకో వన్ ఆనియన్ కేజి అయితేనెమో ట్వ ఆనియన్స్ చాలా కొంచెం బిగ్ పెద్దవి ఉన్నాయి తీసుకొని కట్ చేసేసుకొని ఒక ఆయిల్ పెట్టి పొడుగగా కట్ చేసుకోవాలి ఎప్పుడే కానీ చికెన్ చేసేటప్పుడు నాన్ వెజ్ ఏదైనా సరే
ఓకే
ఆయిల్ ఆనియన్ ఏం చెయ్యాలి అంటే పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి మన నార్మల్ కర్రీస్ కి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా
అవునవును
అట్లా కాకుండా కొంచెం పొడుగు పొడుగుగా కట్ చేసుకోవాలి
ఉమ్
కట్ చేసుకున్న తర్వాత ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇక షాజిరా
ఉ షార్జిగర అంటే ఏంటండి
మన జీలకర్ర టైప్ లో ఉంటది మన నార్మల్గా అయితే నాన్ వెజ్ లో ఈ ఆవాలు జీలకర్ర వాడమన్నమాట ఆవాలు కొంచెం చేదు కదా సో టేస్ట్ అంతా కర పైపోతుంది అనేసి ఆవాలు జీలకర్ర అసలు నాన్ వెజ్ లో వాడము షాజీరా వాడతాము షాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్కా ఎస్పెషల్గా బిర్యానీ ఆకు వేయాలి ఒక టూ అట్లా బన్ ఆ పోరింపులో ఆయిల్ వేసాక ఆయిల్ వేడయ్యాక ఇవన్నేసి కొంచెం వేగా కా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వే ఆ మంచిగా వేయించుకోవాలనమాట కొంచెం గోల్డెన్ కలర్ చరకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ లోకి అల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్ తీసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కోయిరింపులోకి కొంచమే వేసుకోవాలి అనమాట
ఓకే
కొంచెం వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇక చికెన్ వేసి మూత పెట్టుకుంటే వాటర్ వస్తది సిమ్ లో పెట్టుకోవాలి హైలో పెట్టేసి మరి ఎక్కువ వాటర్ వచ్చేస్ సది సో సిమ్ లో పెట్టుకొని వండుకుంటే బాగుంటది ఒకేలా మీకు టమాటా కావాలి అం కుంటే ఆ మిడిల్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటా కట్ చేసి కుంటే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ వస్తది అనమాట
ఆ
అది ఉడికిన తర్వాత దిపేసుకోవడమే అది లాస్ట్ లో చికెన్ మా చల అట్లు వేసుకొని నేను నింపేసుకోవడమే అనమాట బాగుంటది ఇకా అదే అదే కాకపోతే ముందు ఇవన్నీ కలిపి పెట్టుకుంటే ఏమైతది అంటే చికెన్ కి మంచిగా పడుతాయి అనమాట ఉప్పు కారాలు మన ఇప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు అవి కంపల్సరీ ఉండాలి కదా
అవునవును
వాటికి పడితే వాటికి పడితేనే టేస్ట్ బాగుంటది
ఉ
మీకేమొచ్చు వంటలు వచ్చా మీకు ఆహా ఏమేమి వంటలు చేస్తారండి మీరు
ఆ నాకైతే ఒకటి వచ్చండి టమోటా ఫ్రై చేయడం వంటల్లో అయితే
అవునా
ఆ మేము టము ఫస్ట్ వచ్చేసి టమోటా తీసుకొని బాగా అంతా వాష్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటా తాను అయిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి తీసుకొని అది కూడా కొంచెం ఒక ఒక ఇంతగా కట్ చేసుకుంటాం లైక్ అంటే ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకుంటాం అంటారు చూడు అలా కట్ చేసుకుంటాము తర్వాత ఇంకా ఏమేస్తాం ఆనియన్ వేస్తామండి అందులోకి ఆనియన్ అవంతా కట్ చేసుకొని తర్వాత ఇంకా మనకి పోపుదిన్సు ఆ ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ప్యాన్ లో తీసుకోని ఆ కొంచెం ఆ ఆయిల్ అనేది హీట్ అయినంక ఆ కావాల్సినవి పోపు దిసులు ఉంటాయి కదా ఏమి ఆ ఆవాలు జి లకర ఇంకా ఇవి ఉంటాయి క కరివేపాకు ఆ అవి వేసుకొని ఆ తర్వాత కొంచెం అది బాగా ఒక కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్ వేస్తామండి ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక అది ఒక రెడ్డిష్ కలర్ లో వస్ వస్తది కదా అదేందట్ల ఆ ఆ ఓకే గోల్డెన్
ఆ
గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తే ఆ తర్వాత ఆనియన్ ఆనియన్ కాదు టమోటా యాడ్ చేస్తామండి తర్వాత
అవ్
తర్వాత టమొ తయారు చేసి తర్వాత ఇంకా ఏం చేస్తాం బాగా ఫ్రై చేసేసి ఇంకా దాంట్లోకి కొంచెం గరం మసాలా ఉ ప్పు కారం చికెన్ మసాలా అవంతా యాడ్ చేసుకుంటామండి
చేసినాక ఇవన్నీ ఏసేస్తారా
ఆ ఎసేస్తామండి
అది ఎప్పుడు ఉడుకుతది మరి టమాట
ఇంకా అలానే అండి ప్లేట్ పెట్టేస్తే ఇంకా అది బాగా ఫ్రై అయిపోత
పోతదా
ఆ అదే అదే బాగా మగ్గిపోతుంది ఆ ఒకసారి మీరు కూడా ట్రై చెయండండి మంచిగ ఉంటది
అవునా సరే ఈ సారి ట్రై చేస్తాను అసలే ఇప్పుడు టమాటా రేట్లు బాగా ఎక్కువున్నయి
ఆ అవునా అండి
అవునవునండి మాకు ఇక్కడ సిక్స్టీ రూపీస్ వేస్తున్నారు కేజీ
హుమ్
కిలో అరవై రూపాయలు
ఆ మా దగ్గర నాకు తెలిసి ఒక వంద ఏమో అండి అయితే
ఆహా అవునా మ్ ఓకే అండి మరి
మ్ బాయ్ బాయ్
బాయ్